బాగున్నావా రా
అక్క మీరు
ఆ బాగున్న
ఏం చేస్తుండ్రు
ఖాళీ ఖాళీ ఖాళీ నువ్వు ఏం చేస్తున్నావ్
ఖాళీ ఇప్పుడే అన్నం తిని కూర్చున్నా మీరు తిన్నారా
తిన్నా పొంగనాలు తిన్న నేను
పొంగనాలు అంటే పునుగులే పొంగనా
ఆ
పొంగనాలు అంటే పునుగులే కదా
కాదు రెండు వేరు దోస పిండితో చేస్తా రు జుడు
ఓకే తెలీదు నాకు సారీ యామ్ కోడపుల్ పునుగులు వేస్తారు కదా
ఆప్ పునుగులు నార్మల్ ఆయిల్ లో ఫ్రై చేస్తాంగా
ఆ పొంగనాలు ఏం చెస్
ఐ మీన్ అది ఉంటంది పొంగనా నాలది పెనం ఉంటది పెన్నంలో వేస్తారు ఆ
మేము తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి
హహ హా చాలా ఉన్నాయిలే నువ్వేం తిన్నావ్ టిఫిన్ తినవు కదా నువ్
ఆ అంత మంచి మంచి కట్
అదే తెలుసులే ఇగ ఎందుకు చెప్పుకోవడం మచిపోయినా అడిగి అడగడం నాది తప్పులేరా
ఎప్పుడు మరి హైదరాబాదికే
ఇంకో టూ వీక్స్ ఇంట్లో అండి
వావ్ సంతోషం
జూన్ ట్వంటి నైన్త్ కి చూడాలిగా అంటే అమావాస్యలు అష్టమి నవమి అన్ని ఉన్నాయి ఇంట్లల్ల పంపదు ఆ టైమ్లల్ల
ఇప్పుడు హాస్టలో కూడా మీకు పంపరు కదా మాలాగా హాస్టల్ పోదామన్న పంపియ్యదా మమ్మీ
అట్లా హాస్టల్ అంటే ఏం చేస్తావ్ పోయి అని అంటారు
ఆహా అట్లా కాదు ఇప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు పంపించిన్రా
కాలేజ్ ఉన్నప్పుడు పంపిన్రు ఏమనలే పొండిలే అని అన్నారు
అమ్మే అప్పుడు కూడా ఆపుతుంది ఆపుతది ఆపేది అష్టం ఉంది మంచి కాదు నవమని
అట్లా అంటున్నావా అట్లా పంపదులే ఆ పంపదు మంగళవారం అమావాస్య అష్టమి నవమి అసలు
అస్సలు ఒక రోజు ఏమైంది ట్యూస్డే పోయినా ట్యూస్డే హాస్టల్కెలిన ఆ ట్యూస్డే హాస్టల్ కి ఎల్లినంక వన్ వీక్ ఏమైంది వన్ వీక్ ఏదో హాలిడేస్ యిస్తే ఇంటికొచ్చిన ఇగ అప్పటినుంచి మా మమ్మీ నన్ను ట్యూస్డే పంపి ట్యూస్డే పంపితే మళ్ళా వస్తున్నావు అనేసి స్తున్న మనిషి ఈ ట్యూస్డే వద్దు అని అంటది మళ్ళ ఫ్రైడే అంటె అద్దుల లక్ష్మీదేవి అంటది ఏదో ఆదివారం అంటే ఆది ఆదివారం రోజు ఆడపిల్లలట పోవద్దట
వామ్మో
నవమి రేపు ఏకాదశి మంచి రోజు చూసుకొని పంపిస్తా స్థది మా మమ్మీ డాడీ అయిన మళ్ళ ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడికెళ్లి పరీషాన్ అవసరమా అని అంటది
మమ్మీ వాళ్ళు అట్లు ఉండరు డాడీ వాళ్ళు ఉ రోజు ఆపుతున్నవ్ అని డాడీ వాళ్ళు తిడతరు
మా డాడికి నేను ఎప్పుడు పోకపోతే ఎంత మంచిది అన్నట్ మా డాడీ చూస్తడు ఇంక మా డాడీ మా మమ్మీకి ఇండైరెక్ట్ గా అసలు ప్లాన్ నే మా డాడీ ది అసలు కానీ మమ్మీ మమ్మీని పెడతారు
మొత్తం అవే ఉన్నాయి అమ్మవాస్యా అవే ఉన్నాయి మరి ఏం చేయను
అవును హెర్ ఫాల్ అయితాంది బాగా అయితాంది
ఎప్పుడు పోతున్నవ్ మరి హాస్టల్ కి
మండే ట్యూస్
కా
పక్క అంటే పక్క
మండే అమావాస్య ఉంది ట్యూస్డే పంపరు
నేనా న ఈ థర్స్డే ఫ్రైడే మధ్యలో వవ బట్ రమేష్
అదే పోస్తావా నువ్వు
ముంద వైఎస్ క్లారిటీ పెట్టుకుొనే ఉంటా నేను తర్వాత ఒక ఆప్షనల్ ఒక పాయింట్ పెట్టుకుంటా మండే ఆర్ ట్యూస్డే
క్లాసెస్ ఏం నడుస్తంది ఇవ్వంట ఎవ్వరు వస్తంది ఎరన్నా నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మాకు అయితే నిన్న ఎవరు రాలేదండి ఒక ఫ్యూ మెంబర్స్ వస్తే అన్నారంట ఇంటికి వెళ్ళిపోయింది ఎవరు రాలేదు కదా అన్నార ఫోర్ ఫైవ్ మెంబర్స్ క ఏం క్లాసెస్ చెప్పాలా అని
భలే ఉంది కదా మీ కాలేజీలో
మా కాలేజ్ మస్తు ఉంటది మరి ఆల్మోస్ట్ మా క్లాసులు ఇవ్వాల అర మంత్ అట్లాని చెప్పి వాళ్ళ మొత్తం అ మంత్ మొత్తం క్లాస్లు పెారు కుంట ఉంటారా అదే కదా ఆల్మోస్ట్ అందరూ వాళ్లకు అదంతా అనవసరము అట్టానమస్ అటానమస్ కాదు కాబట్టి వాళ్లకేం టెన్షన్ లేదు ఇప్పటికీ ఆగం అవుతుంది
ఆ వాళ్ళకిే ఫస్ట్ టాస్క్ ఉంటుంది అటోనమస్ అయ్యి ఉంటే
ఆ కాలేజ్ లో కాదు కాబట్టి ఇప్పుడు సేమ్ డేట్ వచ్చాక ఒక ఫోర్ డేస్ ఉంది గ్యాప్ అనుకోఓ ఫోర్ డేస్ లో మిడ్టు పెడతారు వీళ్ళు వాళ్లకేమో మిడ్ కంప్లీట్ కావాలి సెం ఎటైనా పోనీ మీరు ఎట్లా చదువారమ్మా ఈ మిచిగానే చదువుకుంటారు కదా అని అంటారు
అవ్వ
అసలు ప్రిపరేషన్ మీకనా ప్రిపరేషన్ హాలిడేస్ అని ఒక వీక్ అనా ఇస్తారు కావచ్చు ఇస్తారా
ఇవ్వరు అది పేరుకి వన్ వీక్ అని ఉ ఉంటది కాగానీ ల్యాబ్సే ఫైవ్ డేస్ ఉంటాయి మాకు
అదే మరి ఇప్పుడు ఇస్తారు అంటే మేము బాధ పడేదాన్ని కొంతమందికి ఇస్తారు అక్క వన్ వీక్ టు టు వీక్స్ మాకు అసలు ప్రిపరేషన్ హాలిడేస్ అనేవి లేవు
మనం పోయిన కాలేజెస్ అన్ని ఇట్లనే ఉంటాయి అనిపిస్తుది ఒక్కసారి రాడ్
కదా బయట వేరే వాళ్ళు చెప్తే మంచిగా అనిపిస్తుంది మ మన వాళ్ళ కాలేజ్ క ప్రిపరేషన్ ఆలోి ట్వంటీ డేస్
ఆహా
నాకు ట్వంటీ డేస్ ఇస్తే ఎంత బాగుంటంది టెన్ డేస్ చదుకుొని టెన్ డేస్ రిలాక్స్ అవుతాం అనుకుంటా గని మాకు అసలు
లాస్ట్ టెన్ ఇడేర్స్ చదుతాం
అందుకే సెం అయిపోయిందనుకో మాకు ఒక ప్రాణం పోయి వచ్చినట్టు అనిపిస్తుంది
కింట అవి వాళ్ళు చప్పుడే వెడతారు ఇంటన్న చప్పుడే వెడతారు గ్యాప్ లో ఫోర్ డేస్ అందులోనే మీట్స్ పెడతారు మల్లా ఇగ కాలేజ్ ఏమో ఎక్కన్నో పడుతది ఆ ఎండల పోయి రాసి వచ్చేసర్ సెవెన్ ఎయిట్ అయితది సగం సగం సాధివి సగం సగం రాసిస్త
డే బై డే ఉంటాయా ఎగ్జామ్స్
క్యాప్ ఉంటది కదా
వన్ డేనేనా
వన్ మంత్ సెమ్ జరుగుతది మొత్తం
మాకూడా అంతేలే
సబ్జెక్ట్స్ ఉంటే సిక్స్ సెవెన్ అంతే
అంతే మధ్యల సండేసోస్తాయి హాలిడేసోస్తాయి
ఈ లాస్ట్ సెమస్టర్ అయితే ఎంత తెల్సా సెవెన్ డేస్ల కంప్లీట్ టైపోఇందినీ నేనే షాక్ అయినా ఆ డే బై పెట్టేసింది ఇవాళ కాకున్న రేపు ఫై ఇయర్స్ అప్డేట్స్ అయ్యే సరికి ఇగ జల్ల్దైపోయింది
ఫస్ట్ సెమ్ ఫస్ట్ మిడ్డే మన లూజ్గా రాసేదంతే సే కెన్ మీడ్ నుండి ఇగ మొత్తం సేమ్ గోలానే ఉంటది
అవునా
రికార్డస్ అయిపొనయా నివి
రికడ్స్ చదవాలె అట్లుంటది మ కాలేజ్ మన్పాలీ
ఇంక ఇంక ఎప్పుడు రాద్దాం అనుక్
మీక్ మీకు తెల్వది మీమెంత స్పెషలిస్ట్లే తెల్సా ఇవల రికార్డ్ ఇస్తె నై ట్అంతా కూర్చొని రేపు తెల్లారి కంప్లీట్ చేషి పెట్టేత్తం ముందే మో ఇంక మాకు ఎంతగనం ఉంటయ్ ఆ డ్రాయింగ్స్ అని అవ్వనీఇవ్వనీ అమ్ సం ఒకసారి ఏమైంది హైదరాబాద్ పో అప్పుడుండేన నువ్ హైదరాబాద్ పోయిన చూడు నేను ై ఆహ నిన్ లేకుండే నేను హైదరాబాద్ కెళ్ళిన హైదరాబాద్ కేళ్తే ఏమైంది తెలుసా మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ డే కేళ్ళినమని చెప్పిన కదా బర్త్డే ఉందని తే ఆ ఏమైంది ఆ రికార్డ్ రికార్డ్ ఇ ఇచ్చిండ్ ఆల్రెడీ ఇచ్చేషిండ్రు గాని ఆమెక్ పిడిఎఫ్ పంపలేదు మేడం మేడం పంపిస్తే కద మనం రాసుకుంటాం వాళ్ళు పంపదు నేనేమో హైదరాబాద్ ఉన్న ఆ రోజు సండే నేనేమొ హై ఆ సండే కన్నా సాటర్డే రోజు ఈవినింగ్ ఏమైంది మండే రోజు రికార్డ్స సబ్మిట్ చేయాలే అన్నది కతం మనకి సండే రోజు ఎట్లా వెళ్లాల్సినవాళ్ళమే వెళ్ళినం సండే రోజు పోయేసరికి ఈవినింగ్ ఫోర్ అయింది
ఆ
ఫోర్ నుంచి నైట్ అంతా త్రీ ఫోర్ వరకు కు రాసినం రికార్డ్ రాషి నెక్స్ట్ డే సబ్మిట్ చేశేషనం మక్ టైమ్ ఇవ్వరు ఇవ్వళ అం తే వాల్ రేపు జూ పెట్టాలే లైకపోతే ఇగ
అటువంటి టాస్క్ లు అప్పుడు అర్థమైతది మన బాధ
చేసాము రికార్డ్స్ ఇ ఇంత టైం ఉంది ఇప్పుడు ఇస్తే మేం ఎంత రాస్తామ మంచిగా టైం పాస్ ఇవ్వరు టైం కే అన్ని టైమ్ కే ఇస్తారు మాకుది
ఎత్త ఎక్స్పరిమెంట్ చెప్త రాఅన్నడానికి లేదు పాత దాండ అంటే కదా రావంది పాత రికార్డ్స్ లోకేల్లేగదారాయ మనే మరి మాగ్గూడ అంతే మరి అసలీ ఇప్పుడే ఇచ్చేసీరాసేస్తార
ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎక్స్పీరిమెంట్స్ వాళ్ళు చెప్తరు బేసిక్స్ ఇంట్రడక్షన్ కెమికల్స్ ఆడున్ చిన్నపిల్లల మీరు ప్రాసెస్ తెలిసి ఇప్పుడు వన్డే చేయమంటే మీ మమ్మీ మొత్తం చెప్తేనేగా మీరు చేస్తారు చెయపోండి అని అంటరు
అటువంటఅప్పుడు ఫీజు కట్టింది ఎందుకు మీకు
పెద్ద టాస్క్ నాకు ఇంక అ సంతోషం ఒక వైపు సంతోషం ఉంది ఇంకొక వన్ ఇయర్ అయితే ఈ కన్ఫ్యూజన్ లైఫ్ నుంచి బయట పడు దానుంచి తర్వాత ఒక ఒక వైపు ఒకలాగ ఉంది అమ్మా వన్ ఇయర్ అయిపోనంక బత్కు జెడ్క బండి అయితు నా
ఆ మరి మేము కూడా అట్లానే అనుకున్నాం
టెన్షన్ ఇప్పుడు అయితుందిగా మీకు కూడా ఏం చెయాలి ఏం చేయాలి ఖాలీ ఉండే పెద్దదే మరి నేర్చుకోవచ్చుగా
హాస్టల్ లోటి పోయే నేర్చుకోవాలి ఇక్కడ అంటే అంతా డిస్టర్బ్ అయితది
ఊ అదేగా కొన్ని స్టార్టింగ్ సెమిస్టర్లో ఇచ్చిళ్ళు రికార్డ్స్ ఇంటికెళ్ళి రాసుకోండి అనేషి ఇచ్చిండ్రు కానీసారి ఇగ అప్పటి నుంచి ఇవ్వలేగ మేము గూడా ఏమ అనుకున్నాం తెలుసా ఇదే బట్ నా రోజ్లు నెలల్ నెలల్ రాసే రికార్డ్ మేము వన్ డేలో కంప్లీట్ చేసేసి ఇచ్చేత్తాం ఓకే